హలో
హలో
హలో
అన్నార
ఆ బావునండి మీరు
బాగున్నామండి తిన్నారా అండి
తింనా అండి మీరు
తిన్నానండి ఇంకా నేను ఏంటి ఇవళ స్పెషల్
ఇవాళ తోటకూరండి మీది
చేసేసి అంటే ఇంకా వండలేదండి వండాలి మా మమ్మీ ఇంకా అంటే ఈవినింగ్ ఏం కుక్ చేయలేదు
అవున
ఏం కుక్ చేస్తదో చూడాలి మీ వర్క్స్ అన్ని అయిపోయయాండి మీ వర్క్స్ అన్ని ఐపోయాయా
ఆ ఇప్పుడేంటి బయటికెళ్ళి వెజిటేబుల్స్ దేవాలి ఇంట్లో సామాన్ వెజిటబుల్స్ వాటర్
మ్మ్ అవన్నీ మీ మీ ఒక్కరే చేస్తారా
అ అండి
మీ ఇంట్లో వర్క్స్ అన్ని మీరు ఒక్కరే కంప్లీట్ చేసుకుంటారా
ఆ చేస్తాండి మా బ్రదర్ కూడా చేస్తడు
మీకు మ్మ్ లైక్ మెయిల్ డిలీట్ చేయడం వచ్చా అండి
అర్థం కాలేఅండి
అంటే మీకు మెయిల్ బాక్స్ మీది ఏదైనా మెయిల్ ఉందనుకోండి డెలిట్ చేయడం వచ్చా ఆన్ నె నా మెయిలు ఒకటి డెలిట్ చేయాలి అండి అది నాకు అర్థం కావట్లే ఎలా డిలీట్ చేయాలి
మెయిల్ డిలీట్ కానికి
నీకేమన్నా ఐడియా ఉందా అనేషి అడుగుతుంది
మెల్ ఓపెన్ చేసి మేల్
మీ సౌండు వినబడట్లే
మెయిల్ ఓపెన్ చేయండి ఓక్స్
ఓపెన్ చేసానండి
మే మెయిల్ ఓపెన్ చేసి ఇచ్చేది ది ఇక్కడ మెయిల్ కనిపిస్తుంది రైట్ సైడ్ లో పైన
ఆ
అది క్లిక్ చేయండి
ఓకే క్లిక్ చేసాను
మేనేజ్ అకౌంట్స్ ఆన్ దిస్
ఆ మేనేజ్ నేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అని వస్తుందండి నాకు
ఆ ఆ క్లిక్ చేసి మీరు మేల్ తీసేయాలనుకుంటారు దాన్ని క్లిక్ చేసి రిమూవ్ అకౌంట్ కొట్టండి
అంతే నా లేదండి రావట్లేదు ట్రై చేస్తు
ఆ చెప్పండి
హలో
హలో
హలో
అ అ
హలో
అ హలో
హలో
హ ఈ మీకు ఈ ఊబర్ ర్యాపిడో బట్ల మీద మీ ఒపీనియన్ ఏంటండి
హా అండి
ఊబర్ రాపిడో ఉంటాయి కదా
ఆహ్
అవి ఎప్పుడన్నా మీరు ట్రై చేసారా పార్ట్ టైము
లేదండి చేయలేదు
చేసే ఉద్దేశం ఏమైనా ఉందా
చూస్తున్నాండి ట్రై చేద్దాంన్ అని అనుకుంటున్న
అవునా ట్రై చె్యడి అంటే లైక్ పాకెట్ మనీ లాగెళ్తాయి కదా మనీ అనేసేసి అదేద
సన్నా అండి అదే చె
అందరిక కూడా చాలా హెల్ప్ అవుతుందండి
ఆ అదే చూస్తున్నానండి నేను కూడా చేద్దామని
అ ఇంకేం సంగతులండి మరి కట్ జేస్తున్నారా వెజిటేబుల్స్ అన్నీ
లేదండి
ఏ అండి మరి కుక్ జేసుకోరా
అంతే ఇంకా మా బ్రదర్ రాలేండి వచ్చాక అంటే కొ లేదు తెలియదు అందుకే కట్ చేయాలి
అవునా మీ బ్రదర్ వచ్చాక ఫిక్స్ అవుతారా ఏం కుక్ జేసుకోవాలో అనేది
ఆ
ఉ
రేపు మూవీకి యెళ్తున్నారండి
ఏం మూవీ అండి
భగవత్ సింగ్ పవన్ కళ్యాణ్
లేదండి ఇదేదో కపుల్ అంట మూవీ ఆ పేపర్ బాయ్ హీరో తెలుసా మీకు పేపర్ బాయ్ మూవి ఐడియా ఉందా బట్ దేదో కపుల్ మూవీ వ వచ్చిందంటండి చూడాలా అది డిలీట్ అవ్వట్లేదండి మీరు జెప్పిన దాని ప్రకారం ట్రై చేస్తున్నాగాని నోటిఫికేషన్ అడుగుతుంది.
అలానే చేసా
అవునా మీరు వెళ్తున్నారా మరి మూవీకి ఏంటండి
లేదు లేదండి ఎళ్లట్లేదు
ఏ అండి పవన్ కళ్యాణ్ ఫవర్ స్టార్ మూవీ అన్ ఫస్ట్ డే ఫస్ట్ షో పిచ్చ క్రేజ్ ఉంటది కదా
ఏం బాగుంట నేను ఎక్కువ మూవీస్ చూడను మీరు చూస్తారండి
లేదు అండి ఇంకా ఓకే అండి
ఆ ఓకే అండి